ఆ వినిపిస్తున్నారండి వినిపిస్తుందా ఆ విని అనిపిస్తుందండి నాకు
మీరు కూడా నాకు అనిపిస్తాంది ఏమి లేదు కూర్చున్న ఒక కుర్ కచ్చిలో కూర్చున్న కా కాల వేసుకున్నా మాట్లాడుతున్నా
అవుడా
ఎంద బాగా కుడుతుంది
అవునండి ఇక్కడ కూడా బాగాండి లు మాండిపోతున్నాయి
మేము పనికి వెళ్తాం కదా పనికి వెళ్తే అక్కడ మొత్తం వేసిన ఏసీ లోనే కూర్చుంటాం మేము కూడా అసాలు అందులో ఉ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏసీనే ఉంటుంది బా ఎక్కడ అదంత తవన్ ట్ంటే మంచిగానే అనిపిస్తుది కాగాని ఆ అక్కడ మెట్ అట్లు ఉంటాయి అవి సిమెంట్ తో చేసినవి కాదు అది మన ఇనుముతో కట్టినేేవి ఇనుముతో మొత్తం ఇనుము ఉండదు మళది రెండు ఒక్కొక్కన్ అంటే మధ్య మధ్యలో సంత ఉంటది ఆ బిక్కుతుంటే భాయమేస్తది అది అండ్ల నాకు ఫుల్ భయమేస్తది ఎక్కడ పడిపోతనో కింద చూస్తే కనిపిస్తది ట్రిప్స్ ఎక్కియ అక్క అ కింద మొత్తం ఏం జరుగు కింద అంతా కనిపిస్తుంది మొత్తం అది ఇనుముతో చేసిందే మొత్తం ఇనుము ఆ ఇప్పుడు నీ నన్ ఇప్పుడు నిన్ చెప్ పేరీ ఇ ఇక్కడొకా కేంద్రం ఉంది విద్యుత్ కేంద్రం ఆ విద్యుత్ కేంద్రంలో దాన్ని మొత్త మొత్తం ఇనుముతోనే చేశారు
అవునా దాంట్లో దేనికి సంబంధించి చ్చినయి ఉంటయండి
అందులో అన్ని ప్రభుత్య ఉద్యో ఉద్యోగుల ఉద్యోగులకు అదొక అంటే దాన్ని ఏమంటారంటే దాంట్లో విద్యుత్ త్ ఉత్పత్తి చేస్తరు దేని నుపయోగించంటే బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు దాని వల్ల చాలా అది అన్నీ అంటే అన్ని మిషన్లే ఉంటయ్ అన్నీ యంత్రాలే అందులో ఒక ప్ర ఎంత మందికి తెలుసా
ఆ యంత్రాలు ఎలా పనిచెస్ యని అని చూపెడతా ఉంటారండి
ఆ ఆ యంత్రాలు ఎలా పని చేస్తయి పెద్ద పెద్దగా ఉంటయ్ చాలా పెద్దగా అందులో మనం ఎలక పిల్లలలాగా కనిపిస్తాం అంత పెద్దగాంటాయి అవన్నీ మేం చూసి చూసి అందులో మళ్ళీ ఇప్పుడూ అందులో ప్రభుత్యో దువులన్నా కన్న వాళ్ళ అలు ఏఈ లు టిఈలు ఏడిఈ లు
ఉ వాళ్ళు ఏం చేస్తరండి అందులో
సిఈ లు ఇంత మంది ఉంటారు అంటే నేను ఒక సిక్స్ చెప్ చెప్పా కదా ఆరు చెప్పినా కదా ఆ ఆరీట్లో చేయ నేతకాడే ఏయి అనే టోడే ఒక అరవై మంది దాక ఉంటారు అందులో ఒక్క స్టేజీకిి మాత్రమే అరవై మంది ఉంటారు ఆ ఆడ మొత్తం ఏడు స్టేజులు ఉన్నాయి అలా అద ఏయి అనేది ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగం అక్కడే ఆరవై మంది అంటే అన్ని స్టేజ్లలో అన్నా కదా నేను మొత్తం ఏడన్నా కదా ఆరేళ్ళ వేరుండు నాలుగు వందల ఇరవై ప్రభుత్వ ఉద్యోగు ఉద్యోగులు ఏఈలు మాత్రమే ఇంకా
హ్మ్
తీ
అంటే ఇప్పుడు అందులో ఏం చేస్తరు వాళ్ళు ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారో మీకు తెలుసా అండి బొగ్గు నుండి చాలా చాలా మంది అనడమే విన్నాను గాని ఎలా చేస్తారు ఏమిటో అని తెలుసా అండి
మొత్తం తెలుసు ఎందుకంటే అదే నాది నేను ఆ బ్రాంచ్ నా నాకు త్రిబుల్ ఏ మొత్తం ఫస్ట్ బొగ్గు తీసుకుంటారు బొగ్గు తీసుకు కని దాన్ని చిన్న మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు ముక్కలు ముక్కలుగా చేసి అది తీసుకెళ్ళ దానికి మనకు కానువుగా ఉండాలి దాన్ని బాయిలర్ దగ్గరికి తీసుకు కెళ్తారు బాయిలర్
హ్మ్ మరిగ మొత్తం మట్టి మట్టి చేసేస్తది
బాయిలర్ మట్టి మట్టి చేయదు. దానికి ముందు ఇంకోటి ఉంటుంది. బాయిలర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం పౌడర్ లాగా చేయాలి పొడి. చేసి బాయిలర్ లో కి పంపించాలి బాయిలర్ లో పంపించాలంటే బాయిలర్ ర్ లో ఒక నీళ్ళ పైపులు ఉంటాయి లోపల మనం విద్యుత్ ఉత్ పత్తి చేయాలి కదా. ఆక్కో అంటే అబ్బు. కొన్ని దాన్ని మండిస్తే దాని నుండి వచ్చే వేడి వల్ల. ఆ నీళ్ళ పంపు ఉందిగా ఆ నీళ్ళ పంపులో. పోయే వాటరూ. మొత్తం బీడ్ అవుతాయి, మొత్తం అనేవి అవి ఒక ఆవిరి. ఇలా, మారిపోతాయి ఆ. వెరి చ్ఛా.
మీ వాయి, మీ మాట వినిపిస్తచలేదండి. హలో. హలో. హలో వినిపిస్తచలేదండి నాకు. కొంచం పక్కకి రార.